నమోసే
అదా బర్సె
మ్మ్ మా దగ్గర బరిలో ఉన్నవండి
నేను ఉర్దూలో మిమ్మల్ని విష్ చేసా
మాకు ఆ బాష రాదే
ఆ ఏం చేస్తున్నారు ఒకరిందుకే ఎత్తేసరి ఫోను
సో ఈ రోజులో చేతిలో ఒక భాగం అయిపోయింది కదండి
ఆ అవునవును బాగా వాడతారనుకుంట ఫోన్ బాగా హ్మ్మ్
అది లేకుండా ఈ మధ్య ఏ పనులు అవుతున్నాయంండి షాపింగ్ చేయాలన్న ఫోనే కొనుక్కవాలన్న ఫోనే రాసుకో కోవాలన్నా ఫోనే ఫోన్ ల్యాక్ తప్పకుండా ఒరొస్తుంది ఉండి చూడండి తెలుస్తుంది
ఆ అబ్బో చాలా కష్టం అరచేతిలోనే ప్రపంచం ఒక్కొక్కప్పుడు ఆ
చెప్పండి
ఒక్కొక్కప్పుడు మంచిదే ఈ ఫోను టెక్నాలజీ డెవలప్మెంట్ అంతా మంచిదే అనిపిస్తుది ఒక్కొక్కసారి అర్ధరాత్రుల దాకా ఆడతారు చూసారా అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ ఎవడు
ఆ ఆ ఫోన్ ఎక్కువ డెవలప్ చేయకుండా వదిలేసింటే బాగుండేది దండి ఇదిరు కీప్యాడ్ ఫోన్ సరిపోయి
సరిపోయేది ఏ గేమ్స్ కి యాక్సెస్ ఇవ్వకుండా అవునవును ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఫోన్లు ఉంటున్నాయి
అవును
ఆ ఎవరి గదుల్లో ఆల్లు ఫోన్లు చూసుకోవటం ఇది వరకంటే చక్కగా టీవీ చూస్ అంత కుటుంబం అంతా టీ వి ముందు ఉండేవాళ్ళు
అది ఏదో టీవి టీవి ఎడిట్యి ప వారూ కాదు కనీసం ఒకటే టీవీ దగ్గరా నలుగురు కూర్చునే వాళ్ళు
ఆ ఇప్పుడు ఆ ఇప్పుడు ఒక్ ఒక్కొక్క గదుల్లో
ఒక్కొక్క గదుల్లో కాదు ఒక్కొక్క చేతులో ఫోన్ నలుగురు ఉన్న సంబంధం లేదు.
ఊ
ప్రపంచాల్లో ఉంటారు.
ఊ అది
హు ఆ ఫంక్షన్లు ఆ ఆ ఫోన్లు అలా ఉంటదండి కుక్క గొలుసేసి కట్టేసి తీస్ మనకు చార్జర్ పెట్టి కూర్చ్చి కట్టేసినట్టుంటుంది స్విచ్ బోర్డు దగ్గర
పెట్టి మరి కూర్చోవాలిగా స్విచ్ బోర్డ్ దగ్గరే
అదే కదా మళ్ళీ ఛార్జింగ్ పెట్టిన టైమ్ లో ఏమన్నా మారిపోతే అప్పుడు కూడా వదలకూడదు
అదే కదా ఓ పక్క నుంచి ఛార్జింగ్ ఎక్కుతా ఉంటుంది ఓ పక్క నుంచి రీల్స్ చూసుకుంటారు.
అదే కదా హ హ
చూడగూడదన్ కదా బా ఒకసారి ఒకొకసారి పేలి పోతాయంట కదా ఫోన్లు
అయ్యావో చైనా పోన్లండి
అదే అదేలే
ఆ డబ్బా ఫోన్లన్నీ అంతే ఉంటాయి తక్కువ క్వాలిటీ
ఆ సౌండ్ ఎక్కువ పనిచేసేది తక్ క్కువ
పని తక్కువ సౌండ్ ఎక్కువ ఆ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటారు చూసారా అంతే
ఆ అవును.
ఏంటండి దగ్గుతున్నారు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు తాగుతున్నారా
ఆ ఎండ బాగా ఉంది మా ఊర్లో ఈ ఎండకి తప్పన్ పుట్టి ఐస్ క్రీము
హు మీకేదో ఫీవర్ ఉన్నట్టుందే అయినా తాగుతున్నారా మీరు
ఆ కొంచెం ఏదో తగిలింది లే తాగక ఈ ఎండకి తాగపోతే సచ్చిపోతాం
అప్పుడు తాగిన పెరుగుతది కదండి
అంటే డైట్ డ్రింక్ తాగుతాను నేను ఏది పడితే అది తాగను
హొ ఆలనా
హు అలాగే రాదంటా మరి అదే ఇందులో న్యాచురల్ షుగర్ అంట
ఏదైనా గ్లూకోస్ ఏ కదా
అదే కదా నాకు డౌట్ పొద్దున మా ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు ఇదే టాపిక్ వచ్చింది హు మీరు ఇప్పుడు దగ్గుతున్నట్టున్నారు
అంటే మము మధ్యాహ్నం మంచి మసాలా ఏసంలేండి దాని ఘాటు ఇప్పుడు కొట్టింది
మసాలా అంటే ఎటువంటి మసాలా
కోడికి నైట్ గా మసాలా పట్టించి బిర్యానీ చేస్తూ తెచ్చుకొని తిన్నమండి
కలలో ఇసకేసుకుని తిన్నావా
ఆ మీకు చమత్కారం బాగా ఎక్కువయింది
హు హ
గోవర్ధనా
గోవర్ధన గిరిధార ఇప్పుడు చెప్పు బిర్యానీలో ఏం వేసుకొని తిన్నవ్
చికెన్ ఎసుకోని తిన్నమం డి
ఓ చికెనా కొంచెం కాలు జంప్ అయిందిలే అందుకని ఇసకలాగ వినపడింది
ఓ అలా అంటారా
ఊం చికెన్ మీరే వండారా బయట నుంచి తెచ్చుకున్నారా
బయటి నుంచే అండి హోటల్ గుంటూరులో మంచి మంచి హోటళ్లు ఉన్నాయి
ఓకే కానీ ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు డైట్ షుగర్ కి మనం తినే షుగర్ కి ఏంటి సంబంధం
అంటే. షుగర్ కేన్ జ్యూస్ లో షూర్ షుగర్ అట్లా అని తీసేస్ తరుచూసు దాని చివర కాకుండా ఏదో చూసాను పర్ల్
ఆ
లేదా ఆర్టిఫిషియల్ షుగర్ చేస్తున్నారు ఇవి కలిపి
ఉం ఆర్టిఫిషియల్ షుగర్ అంటే
శుక్రవస్ అని చెప్పెయ్యొ ఉం పై కొన్ని
హు మ్
వాటి ఆర్టిఫిషియర్ అన్నమాట
న్యాచురల్ షుగర్ అంటే
చెరుకు నుంచి వస్తది
అదే చెరుకు నుంచి ఎట్లా బెల్లం కదా తీసేది కరగబెడితే పాకం అయ్యి గడ్డగట్టి బెల్లం వచ్చిద్ది
అప్పుడు షుగర్ చెరుకులు వేరు పంచదార చెరుకులు వేరుంటాయండి
మ్ హు
బెల్లం చెరుకు వేరు పంచదార చెరుకులు వేరు
నిజమా హా మ్ హు అది ఓకే ఇప్పుడు న్యాచురల్ న్యాచురల్ షుగర్ అంటే ఏంటి అని
నాచురల్ షుగర్ అంటే పంచదార చెరుకు నుంచి తీసే షుగర్ మొక్క నుంచి వచ్చేది నాచురల్ అంటారు
ఉ హు కానీ ఆ అ ఓకే ఓకే అది మొక్క నుంచి డైరెక్ట్ గా వచ్చేసిద్ద షుగర్ లాగా
ఆ రైస్ లో వచ్చిదండి తీసుకొని ఊపి ఆడిచేస్ తినేటివయి మా రేను జోగ్లత్ త్తారు మీరు
అదేనా రైస్ లాగా ఉంటే తెచ్చి రవ్వ పట్టించుకోవటమే
ఆ
గుడ్ ఇన్ఫర్మేషన్ అండి మిమ్మల్ని అడిగితే చాలా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్లు అన్ని తెలిసేటట్టు అన్ని
అంతే అంతే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే తెలుస్తుంటాయి
అందుకే చేసా ఈవాళ గుర్తుపెట్టుకొని
ఆ మీమేం గుర్తుంటం లేండి వాళ్ళ తరువాత మర్చిపోతారు మళ్ళీ
హ్మ్మ్ ఇంకా ఏంటి సంగతులు అయ్య బాబోయి వచ్చినయి వెళ్ళాలి రేపు ఒక ఫంక్షన్ వచ్చింది నిశ్చితార్థం ఫంక్షన్ దానికోసమేగా ఇప్పుడు దాగా షాపింగ్ చేసి దానికోసమే
ఉహు
లే బ్లాజ్ అది స్టిచింగ్ కి ఇచ్చి ఇంటికి వచ్చేడే అప్పటికి ఏ ఆ ఎండలో పడి
చుక్కలు కనపడ్డాయి అంటే పట్టపగలే
పట్టపగలు చుక్కలు కాదు ఎండ కనపడింది బాగా తెల్లగా
అదే ఎండ దెబ్బకు ఆ అండీ
ఉ ఇకా నీరసాలు వచ్చేసినాయి తే కాస్త కొబ్బరి నీళ్ళు అలాంటి తాగితే ఏమన్నా ఎండ దెబ్బ తగలకుండా ఉంటది
అంతే కొబ్బరి నీళ్లు నీళ్లు తాగటం ఆ ఎండాకాలం చల్లయని తగ్గించాలి కాకపోతే జలుబు అయని రోగాలు వత్తాయి
అనే అసలు ఇంత ఎండ ఉంటుంది
హూ ఇంకా మే కొచ్చేసరికి పైన డావా మీద పెనంబట్టుకొని దోసలు వేసుకోవటమే
ఆమ్లెట్ వచ్చేసిద్ది ఈజీగా దోసలు కాదు పెనం పెట్టేసి పైన ఆస్ట్రేలియా నా ఆ
ఆ ఆ దేశంలో అయితే ఎండదెబ్బకి వాళ్ళు స్టీల్ మీద చెయ్య కూడా పెట్టరు అంటండి
అవునా
ఎండ వాసిపోద్దంట అక్కడ
ఆ ఆ ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంటుందిలె ఆ
అక్కడ దొరికే స్టీల్ రోడ్డు మీద ఉంటే దాని మీద ఆమ్లెట్ వచ్చేస్తాయి అంటాడి కిటికిట్లా ఆడుతుంటాయి పరపర్లు సిజులు అవుతుంటాయి
ఆ బాగా ఉష్ణ ప్ర్రదేశం అనుకుంటా అది
అయి ఉంటదండి ఏదో ఇద్దరు చల్లగుంటే చల్లగా అనుకుంటాం గాని అది హాట్ గానే ఉంటది
ఆ కాని మంచి కురుస్తుదింటారుగా అక్కడ
ఎక్కడో నార్త్ లోడ పైను గుర్తుదేమో అంటే సౌత్ లో మాత్రం ఎండ అరిపిస్తాయి
అబ్బో ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీలో అయితే మే నెలలో మే నెలలో ఏప్రిల్ నెలలో మీరు అన్నట్టుగా పెనం పెటి కొట్టేస్త గుడ్డు కొట్టేస్తే ఆమ్లెట్ అయిపోద్ది
అహ ఆ అంటే కొద్ది ఎండలు టెంపరేచర్ పెరుగుతనే ఉన్నాయండి వస్తున తగ్గుతలే
ఆ ఈ కసలు ఈ నెలలోనే ఉష్ణోగ్రత
ఫ్యూచర్లో గ్యాస్ పోయిన వంటలు వండుకోవచ్చని భీమా వచ్చేసింది మనకి
ఆ ఇంక అందరు సోలారు బిగించుకుంటారేమోలే సోలార్ ఉం టే గ్యాస్ కూడా వచ్చిద్దా ఆ మధ్య ఏదో ఏదో గ్యాస్ అంటారు పైప్ లైను అదేం గ్యాసో సబ్సిడి గ్యాసా
మాముల్ మా ఎల్పీజీ గ్యాసే ఉండది
మ్ కాదు ఈ వేస్టేజ్ తోటి గ్యాస్ తయారు చేసేవాళ్ళు కదా ఆ బయోగ్యాస్ ఇప్పుడు అవి వచ్చేస్తా ఏమో మళ్ళీ
ఆ ఎంతని వచ్చుంటుంది రాద్ ఇది మ వదిలే ఈ మన చెత్త చెత్త ఆ చెత్తలోంచి ఇది పనికొచ్చే చెత్త కాదండి అది
ఆ
ఆర్గానిక్ వేస్ట్లో అయితే బయోగ్యాస్ వస్తది
ఆహా ఇగో ఈ చెత్తబండోళల్ ఓకే ఈ చెత్తబండోల్ తడి చె త్త పొడి చెత్తా అని ఇట్లా ఎరువులు తయారు చేస్తమని కొత్తలో వేసుకెల్లార్
యా ఈయన్ని రోజులండి నాల్ రోజుల్ ముచ్చట తర్వ అన్ని కలిపి ఒకటే కవర్ ఏస్తర్ తీస్కెళ్ళిపోతారు.
హ్మ్ అదే అదే ఆ సరే మరి అయితే బాయ్